సంగాక ఉమ్
ఏం చెత్తానార సలోనేరా
చైర్ల పోయిన
నీలుబడతాను
అవునా
ఉమ్ ఏం చేస్తారు
ఏం లేద అక్క ఇంత ఉంద అన్న దిని పడుకుందాంకోసేపుని
మీనం బి చిడ
ఆ అవునాక్క
ఉహూ అయిపోయిందా అయితే రేపు అయిపోతుందిరా బాగా తాగుతుంది కదా కదా
అదే ఎండల్ బాగ కొడతాన్నాయి లే అక్క
ఉమ్ బానే కొడుతూ త్తనయిరా
అదే అదే
రేపేవర్కి
రేపు విజయ పిన్నికి మినం బీకనే
ఉహూ నాలుగు వందలా
ఆ
నాలుగు వందలా
ఆ ఇక మరి ఏమో ఒక్క నాలుగు వందలు అంటాలు వీళ్ళదు వాళ్ళ ఆమెకు మినుము కాదు మినుము కొంచెంముంది శనగ కొంచెం ఉంది
ఉహూ
ఆ నాలుగు వందలు అంటాళ్ళు మరి అని మనకైతే మరి తగ్గించిస్తారా ఏమ అని తెలీదు
అదేలే ఇగ
మాములుగా ఎంత అంటే ఎంత నడుస్తుంది అక్క నీకి తెలిసి ఉంటది
మినిముకయితే మనకు తెలువదురా
ఆ మన బస్కు పద్మ పిన్ని పోయేలా దా అప్పుడు నా అప్పుడు అయితే నాలుగు వందలు నడిచింది
ఉహూ అలాగే ఇప్పుడు ఎంత ఇస్తారో తెలవదు
అందరనే అనుకున్నారు చేన్ లో
ఆహా గంటే ఇత్తరూ లే ఇగ
ఉ ఏయ ఏం బాగా లేదక్క క్క మినుము అక్కా అది ఎర్లాక్కోలది నిన్న నన్న కొంచెం ఆటో ఇటు నయమే అనిపించింది కానీ ఇయ్యాలా అంత లేదు కానీ ఇగా అంతమంది కొంచం పెసరా వీకీనా
ఉమ్
దారి ట్రాక్టర్లకు ఆ దొయ్యలకు ట్రాక్టర్ పోవాలిగా మినుము వేసుకొని అని ఆ దారి మొన్న పెసర వీకినాం కొంచెం నువ్వు ఉంటే వీకినాం
హా హా
ఏ మామలుగా ఎంతంత మాత్ర ఆడికా ఆడిక అైతాయి కా స్కూల్ళ మను అంతే అ నిన్న మంచినే ఉన్నది కానీ ఇయాలనే మరి పల్స
ఆహు
ఇకా ఆడోటి ఆడోటి ఉన్న కద పోదుం క మొత్తం అది జీల చెట్లు ఎత్తుక్కుంటే ఎత్తుక్కుంటే ఓసడు అయింది
హహ
ఆ
అదేలే
ఆపుకుంట తీసుకని పోారు
ఆ
అ నుోఘోషణం
అదే